ట్వెల్వ్ ట్వెల్వ్ మనిట్స్ అయిపోయింది కాబట్టి కట్ అయింది.
ఆ మమ్మీకీ
మాట్లాడకుంట
ఎందుకు?
పండుకుంటేదంట పొద్దు మళ్ళా పొద్దుగాళ లేవ
నాకంట పొద్దుగాలినా
అంటే ఇక డాడీకి ఫీవర్ వచ్చింది పనిఅంత ఇంట్లో బయట అంతా మా అమ్మే చేత్తాంది
ఎప్పుడొచ్చింది
నిన్నటి నుంచి డాడీకు హాస్పిటల్ పోయి వచ్చిండు
అవునా నిన్న బానే న్నాగా నిన్న పొద్దున మాట్లాడినప్పుడు
నిన్న సాయంత్రం నుంచి ఇక చాతగాట్లే సడంగా వచ్చింది ఇక
ఇప్పుడు నువ్వే కట్ చేేసి మళ్ళీ చేస్తానవ
అదే కట్టయి తే చేసిన
చెప్పలేదా పన్నెండు నిమిషాలంటే పన్నెండు సెకండ్లే
మ నేను ఇప్పుడు యూటూబ్ ఏంటి క అళ్ళకి లాబ్ లో కి
కేలి
నేను మరి ట్వెల్్ సెకండ్స్ కర్ చేయంగాది రేటింగ్ ఇస్తాంది మనం ట్వెల్వ్ మినిట్స్
ఇంతయ్యని అస్సల అయి పన్నెండు నిమిషాలు
ఆ కానీ అలా అంత ఏం పట్టించుకోట్లేరు
పట్టించుకుంటారు మంచిగా చేతే మంచిగా
ఇప్పుడు నువ్వు ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడుతానువా నేను సెకండ్స్ మాట్లాడుతానుగా నీక ఎన్ని మనీ వస్తాయో నాకు ఎన్ని మనీ వస్తాయో చూద్దాం సరేనా అప్పుడు తేలిసి అే కదా ఈ రూల్స్ అన్ని ఉన్నాయా లేవ అసలు ఏంద
పెట్టిండు కాబట్టి ఉంటాయి
అదే అంటన్న
ఉమ్
నేనయితుతు టైం పాస్ క ఇప్పుడు చేసినా కదా అప్పుడు వెళ్తేా అప్పుడు ఇ ఏ పో ఏంది అన్న
అ
సరే పిన్నీ ఉంటాను
సరే
అ